హలో
ఆ ఇన్పిస్తుంది.
నువ్వు అది చూసినావానే ఎక్కువ ఈ మధ్య అవేవో ఇయర్ రింగ్స్ ట్రెండ్ అయితా అని
ఇయర్ రిస్సా
ఆ ఇట్లా ఏమంటారు పైనకి ఇట్లా వస్తున్నాయ్ చెవ్వుకి ఇట్లా పైనకి అ మూన్ మూన్ షేప్లా వన్ ఏమంటారే చాన్ బాలియా ఆ కాదు చాన్ బాలి ఒక టైపు ఆహ ఆ స్టా ర్స్ లానే కాక్పోతే ఇట్లా పైనకి ఇట్లా వస్తుందే ఏమంట్రే వాట్ని మీషోలో చూడు ఏమంటారు ఇట్లు ఉన్నయ్.
అలా
ఏ కాదు చెంపస్వరాలు అయితే మన మొత్తం ఇట్లుంటాయి గానీ ఇవ్వే మొ చెవ్వుకి చివరకి ఇట్లా పైనకి ఇట్లా మూన్ మూ మూన్ షేప్లా హాఫ్సార్కీలు ఉంటద్ జూడు
ఉమ్ ఆ ఏమో సూడ్లే మరి
ఆ దాన్నీ ఏమంట్రే క్లై క్లైంబర ఆ క్లైంబర్ అ
క్లైంబరా
ఆ క్లైమ్ బరియే బాగుంటున్నాయ్ తెల్సా సింపుల్గా మంచిగా ఉన్నాయ్.
ఏమో సూడాల అది ఇప్పడ్ వరకి వినన్ కూడా విన్లేదు పేరు
ఆ క్లైంబరి అది సర్చ్ చేసొచ్
ఊహు
బాంది మంచిగా లుక్ బాంది సింపుల్గానీ నీట్
ఆ హొ
మబ్బుంది కదా వర్షంబడుతది ఎమో అది ఎప్పుడు వర్షంబడుతుం తెలుస్తలే
పడేటట్టే ఉంది ఈడ చల్లబడ్డది ఆ ఆ
పుల్ ఎండ పడుతుందంట.
ఏడా
మమ్మీకాడా ఎండ పడ్
ఆ ఓ మస్త్ ఎండ జ అమ్లంతా వర్షంబడ్డది.
ఉమ్ అదే కదా అదే ఎప్పుడు పడద్ పొద్దున్న టొమాటో బాజామ్ పెట్టిన లన్నీ ధనియాల్ తప్పే ఏమి లేవు కిలో ధనియాలు అయితాయి అంట ద ధనియాలు వాడేవడన్న సరే పప్పులు వేసుకున్నా అన్నా కాని అది వేరుంటది గానీ
అ
వాళ్లంతా బీహార్ వాళ్ళున్న నువ్వే మనకు చైైనీస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆ ఇట్లా ఫ్రైడ్ రైస్ ఉంటాయి కదా అవి మంచి చేస్తాడు గంతే ఇగా
ఓ కొందరు అవే మంచిగా చేస్తారు మిగతా ఏం మంచిగా చేయదు
అదే వేరే ఏం వండద్దు వాకిప్పు ఒకటి మంచిగా వండుతా
ఉ
ఇలా రూమ్స్ లో ఉంటార కొందరు అంటే వితౌట్ ఫుడ్ తీసుకుంటారు కదా వాళ్ళు నాలుల ఆ రైస్ కుక్ కారు కిటీలు అట్లా పెంచుకొని వన్ రైస్ కుక్కర్లోనే కది అన్నం
ఆహా
పెద్ద మామిడితోటిందిక అన్నీ పుల్లటివే
అవునా
ఉ ఎక్కువ పుల్లటి అన్ని ఇ కొన్ని దొరికినా పుల్ల పుల్లగా తీయ తియ్యగా ఉంది మేము అవన్నీ దెంపుకొచ్చుకొని మా అక్క పెట్టినాం డబ్బాలా అవి కొంచెం నావ్య నావ్య దగ్గర
ఏ బానే తీసుకొచ్చిందబ్బ ఇప్పుడు మళ్ళ చెల్ల కూడా ఉంటుందా
ఆ వాళ్ల చెల్లె ఈసెట్ రాయలేదు ఏం రాయలేదు పాపం
ఇష్షా ఈసెట్ రాయకుంట ఎట్టనే మరి
అదే గదా ఏమంటారు తర్వాత చూసుకుందాం వచ్చియ రాసుకుందాం అనకు తెలుసుకొని వచ్చింది నేను అన్నా కదా బాగానే టైం వేస్ట్ చెయ్యట్లేగా ఈ నుంచి పోయిన తర్వాతకి వేరే దాట్ ట్రై అయ్యింది మేధావి అ దాన్ని నన్న ఆమే దలన్న వైపు ట్రై అయ్య నన్న మరి ఏందే ఈ సంవత్సరం మొత్తం ఖాళీ ఉండేది లేేపు
ఇప్పుడు కాదు ఇప్పుడు పదిహేను వేల కోసం చూసుకొని వన్ ఇర్ వన్ ఇయర్ వేస్ట్ చేసిరు కదా నా
ఉమ్ వాళ్ళు మా అమ్మీ వాళ్ళు మనం ఎమంటామే
కొంచెమన్నా ఆలోచించాలి కదా
ఉ నేను అదే చెప్పిన ఏది లేకున్నా నేను ఇలా తీసుకోమన్నారు మా నానాళ్ళు సార్ ఎప్పి ఇక వాళ్ళకు కూడా ఇక అట్లా అయినాయి కదా ఆమెకు మనసు ఉండదేమో
ఉ అట్లాని సరేగాని ఒక్క రోజు పోయ్యచ్చి రాసిన అయి
ఏళనే ఏడ పోనికి వస్తదే ఈ నింజేను మోనికి ఒక రోజు పడతాది ఇడా ఎక్కువ డేస్ లీవ్ తీయరు త్రీ డేస్ లీవ్ అయితే సర్వీస్ బ్రేక్ అయితది రిజైన్ చేసేయాలి అట్ట త్రీ డేస్ తీసుకోరు ఇప్పుడు లీవ్ కావాలి ఉ
ఇ ఇంటర్ చదివింది అందుకు కదా నే
తిట్టుమని
ఉ అది
మళ్ళ డిప్లమా అయిపోయిన ఎమన సెకండ్ ఇయర డై తిక్ కాదు మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలట బీటెక్
అదేంది
మడ ఫ్యాషన్ బేటే ఫషన్ రి చేరవాలట రెగ్యులర్ వెళ్ళి వేరియేషన్స్ కాన్ని అందరు ఫస్ట్ ఇయర్ నుంచలే జాయిన్ కావాలి అని అద కొత్త రూల్ పెట్టింది వాళ్డ
అవునా
అవునుంటా నేను నమ్మలేదు ఫస్ట్ చెప్తే ఎందుకు అసలు ఉంటది అసలు మ డిప్లోమా అయసి ఏం లాభం ఉంటది అనుకున్నా అ న్న దాని తర్వాత మొన్నెళ్లని చూస్తిన ఎస్బిటెట్ ఆఫీషియల్ లాగా అసలు ఎగ్జిబిటెట్ కూడా తీసేసే ఉద్దేశం ఉన్నారట అంటే ఆ బోర్డు
మరి డిప్లలోమా మొత్తం తీ చేస్తారు వర్క్ తీ చేస్తే
ఆ ఇ అది అది లేకపోతే వేస్తేనే అదిన్న అటి ఇంత అంత కొంచం బేసి మ మమని ఉంటుంది డిప్లొమలోకి అదే కదా ఏ ఎంజినీయరింగ్ వారిపోన్నే కాదు ఇంజనీరింగే పడిపోయింది అ గడలెక్కన ఇప్పుడు
ఆ
ఇంజినీరింగ్ వాడిపోయింది అదా మొత్తం
కాదదు ఇప్పుడు ఇంజనీరింగ్ చేద్దామని చాలా మంది డిప్లొమా నుంచి వస్తారు కదా ఇప్పుడు త్రీ ఇయర్స్ చదివి మళ్ళడ ఫోర్ ఇయర్స్ చదివంట విశే
ఇక ఆపేస్తే డిప్లొమాతోనే ఆపేయాలిక అంతే కానీయ ఇప్పుడు అంతే ఎవరురు పెద్ద పెద్ద చదులు అతురు కానీ చి చిలు ఎవ అతుంది డిప్లోమా వర్క ఎవ అయిపోతుంది ఇంటర్ వరకు ఎవళ ఆగిపోతుంది సరే వాటి జాబ్స్ వస్తే మాత్రం ఓకే
తమె వాళ్తో జా ఫెరుసునే
ఆ చింత గంత వతనే వస్తలే అయగా అదే కాదా ఆ అదే బాధ
అ చూడాల అతే
ఏ పడదాకి మ ఎదామవాజ ప అ వద్దాం అనుకున్నానే
హ
ఆ స్కూల్ రూల్స్ంజ్ అయిే అ ట టెన్త్ వర ఇప్పుడు టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ ఉంటది కదా
హ
టెన్త్ కాకుడా ట్వెల్త్ కి బోర్డ్ ఎగ్జామ్ ఉందా
ఏ మనే
ట్వల్త్ వరకు అంటన్యూ చేసను అంటా అని అంటు
ఏమో అన్న రావును సిబి అదంటే కొన్ని చెన్నైలో ట్లాట్వల్త్ వకు ఉంటాదా మోడంగ్ స్కూల్ చ స్టేజ బోడు కూడా కూడా నరుద్దా మనుకొంట వరం
ఆహా ఏ న వస్త రయ
అలాగ వేస్తే మనం ఈ నారాయణ చైతన్యాలన్నీ ఊడ్చిపోతే
ఆ అయనా వన్న అంతేనే బానే నడుచు న ఉంటుంది మన దగ్గరా ననయనా
ఇది అన్ననా
మ్మ్ చాలా మంది అలానే అది ఒకటి ఏసి అన్ మెరి ఒకటి కషిలా ఒకటి
మ్మ్
అవున ఆ మాకు కూడ ఉన్నారు పిల్లలు మా గల్లీలో అయితే ఎక్కువ శాన్మేరీ ఎక శిలానే ఉంది
వీడు ఎవ్వరు నా స్కూల్ పిల్లలందరూ నా ఏజ్ వాల్లే
పెడతాం ఇడు అది ఎవరి స్కూల్ మన స్కూల్ అది సన్ షైన్ స్కూల్ అట్లా స్టేటస్
ఏమన్న తెలువద ఏ
మొన్నానే ఉషిన్నే
ఫంక్షన్స్ స్కూల్ గురించి పెట్టార మనకి స్కూల్ అయితే కాదు
అట్లనే అనిపించింది సేమ్ మన స్కూల్ లెక్కనే ఫోటో మ్మ్ అదే అదే అది ఎప్పుడు మారవాలి అనుకున్నాం
పైన బిల్డింగ్లు కట్టిర్రు కదా మన స్కూల్ కి
అవునా ఏమో నేన్ చూడనిదే అసల్ అసలు అయిపోయిందంటే దా దకు ఉను
పైన బిల్డింగ్ కట్టిర్రు
ఓహో
అవును ఇంకా
ఇంకా డేట్ ఎప్పుడు పెడతాడొ వేరు చెయ్యలేదు ఇగ చెయ్యాలి వచ్చిందో రాలేదొ అని చెయ్యాలేదు పనికి పొయాడు
ఉను
సిక్స్ కి వస్తాడు వస్తాది ఇక వస్తే చేస్తారు అసలు నువ్వు ఏడ్చేసారికి ఫైట్ అయింది నేనైతే షాక్ అయినా ఎప్పుడు నీతోను అప్పుడు మాట్లాడి అనుకున్నా నా కతాం
తినడానికే లేదు అలారం పెట్టుకొవాల్సింది
నిద్ర అయితే ఇట్లా పండుకోంగానే అలారం కాదు కాద ఏం మోగిందా లేస్తలేదు నిద్ర లో అంతేలే ఏమో అదే పట్టలేదనుకో చిన్న సౌండ్ వచ్చిన మెళుకువా ఇగ స్నానం జెసి రెడి అయ్యి కూస్
మ్మ్
ఇంగా టైమ్ కదురా ఉవొచ్చు
ఇటు వరకు కాదని నిమ్ మనగా ఓతవ
మీ అయన తొటి ఎ ఫర్ ఎడిసీనావు అంటే క్కా
సరేనా మరి
సరే
ఉను